లో హలో
ఆ నమస్కారం అండి బాన్నారండి
ఆ బాన్నామండి ఏం చేస్తున్నారాండి
నేనాండి అగో పాప వస్తుంది కదా సాయంత్రం ఏమన్నా తినడానికి అనేసి తనకి ఏమన్నా తినేటి రెడీ చేస్తున్నా ప్రిపేర్ చేస్తున్నానండి
మీకి ఏమేం మీరు ఏమేమి ఫుడ్ చేస్తారు తింటారు మీకి ఏమేమి ఫుడ్ ఇష్టం అండి
ఆ మేమా అండి మేము ఎక్కువ శాకారమే తీసుకుంటాం అండి ఎక్కువ శాకారంమే ఇష్టపడతానండి మీరు మాంసాహారమా శాకారమా అండి
మేము రెండు ఈక్వల్గా అంటే రెండు సమానంగా తింటామండి శాకాహారం తింటం మాంసాహారం తింటాము మీకి శాకాహారంలో ఎక్కువ ఇష్టపడి తి తినే ఫ్ అయ ఫుడ్ ఐటెమ్స్ ఏంటండి
నేను శాకహరం లో ఎక్కువగా ఆ ఆ చిలకడ దుంపలు ఉంటయి కదండి పిల్లలకి ఎక్కువ ప్రోటీను ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ పెడతానండి పోషక విలువలు ఎక్కువ ఉన్నయి పెడతానాన్ నమాట అందులో చిలకడ దుంపలు పెడ్ తను కూరగాయలకు సంబంధించింది ఎక్కువ బెండకాయ కంద ఆ రాజుమా పప్పు దినుసులు పెసరపప్పు అలాంటి ఎక్కువ పిల్లలకు పెడతానండి మీరండి
నేను ఎ మేము ఎక్కువ మేము కూడా ఎక్కువ కూరగాయలు పప్పు దినసలు ఇంకా వీక్లీ ఒక ఒక టూ టైమ్స్ అట్లా మాంసాహారం కూడా తింటాం అండి మీరు అస్సలు కి మాంసాహారం తినరా అండి
తింటామండి కాపోతే చాలా తక్కువ అండి ఇప్పుడు నెల మొత్తం మీద ముప్పై రోజుల్లో ఏదైనా ఒక్కసారి అలా తింటామంటే చాలా తక్కువ కాకపోతే కోడి గుడ్లు మాత్రం పెడతానండి వారానికి మూడు రోజులు నాలుగు రోజులు పాపకి ఆమ్లెటు ఆ రొట్టే మీద కూడ గుడ్డు తోనే చేసి పెట్టడం గుడ్లు మాత్రం ఎక్కువగా తింటామండి
ఆహ ఎందుకు మరి ఎందుకు మరి మాంసాహారం ఇష్టపడరు
నేను ఎక్కువ నాకు సోమవారం అని ఏకాదశి అని దశమి అని ఆ తవాదశి అని ఇప్పుడు రేపు ఏకాదశి కదండి ఈ రోజు దశమి ఈ రోజు నేను తినను మాంసహరం రే పు తినను ఆ తెల్లారి ఏకాదశి తెల్లారి ఉత్వదశి రోజు కూడా నేను తీసుకోను ఈ రోజు ఉపవాసం రేపు అంత ఉపవాసం ఈ రోజు ఒక రాత్రి వేళలో రాత్రి సమయంలో మా త్రమే తీసుకును ఆహారం మా మధ్యక మధ్యకాలం మాత్రం ఆల్రెడీ తీసుకున్నాను
ఉమ్
ఇగ రాత్రి తీసుకొని ఇగ రేపంతా స్రేవ తీసుకోనండి రేపు కేవలం మంచినీళ్ళు తో మాత్రమే ఉంటాను లేదు బాగా ఆకలేస్తుంది అనుకుంటే మాత్రం ఏదైనా అట్టి పండు పండ్లు తీసుకుంటాను అందుకే ఇలానే ఏదో ఒకటి వస్తూనే ఉంటది నాకు అందుకే నేను మా వారు చాలా తక్కువ తింటాం నేను తిన్నా అనేసి తను కూడా ఎక్కువ మాంసారం తినడు ఇగ మా వాళ్ళ పాపని అలా ఉంచకూడదు కదా పాపకు మాత్రం చేస్పెడతాను ముఖ్య ముఖ్యమైన పండుగ రోజుల్లో మాత్రం పాపకి గుడ్డు పెట్టను మిగితా రోజు మాత్రం గుడ్టుపెడ్తాను
ఆ మీరెక్కువ బయ్టా పదార్థాలు తినడానికి ఇష్టపడ్తారా ఎక్కువ ఇంట్లోనే చేస్కొని తింటారా
ఆ మామూల్గా ఇంట్లో పదార్థాలేనాండి ఇగ ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేసినప్పుడు తప్పదు కదండి బయ్ట పదర్థలు తినాల్సిందే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పది రోజులు అలా బయ్టుండాలనుకోండి ఇంగ తప్పదు బయట పదర్థాలు తింటాము కాకపోతే మనం వెళ్ళిన రోజు మరుసటి రోజు రోజుకు సరిపోను కాస్త ఈ రోట్టెలు అటుకులు అలాంటి తీస్కొని వెళ్తాం అనమాట ఇగ ఆహార పదార్థాలు మాత్రం బయ్ట తింటాము
ఉహ్ ఇంకా మీరు శాకాహారంలో ఎ ఎక్కువ ఇష్టంగా ఏది వండుతారండి ఏం ఏం కూర అండుతారు
ఆ ఇష్టంగా అంటే ఆ బెండకాయ పులుసు శామగడ్డ పులుసు ఎక్కువ ఎప్పుడు కన్నా పులుసులు ఇష్టపడ్తాను కాకపోతే పులుసుల్లో కూడా నేను ఎలా చేస్తానంటే చింతపండు చాలా తక్కువేసేసి మరి ఎక్కువ పులుసులుంటే ఎక్కువ బలం కాదు కదండి
అదీ ఆ ఒకసారి ఆ మొత్తం ఎలా వండుతారో చెప్తారా
ఆ తప్పకుండా చెప్తానండి. ఆ ఇప్పుడు ఉదాహర్ణకి బెండకాయ పులుసు ఉంది అనుకోండి బెండకాయ పులుసు ని మనం తప్ప. తప్పకుండా చింతపండు వేసి చేయాలి మీరు చింతపండు వేస్తార. కాకపోతే దాంట్లో ఎక్కువ పోషకాలులుండడానికి ఏం చేస్తానంటే ఆ మీకు రాజు. మా ఐడియా ఉందా అండి.
ఆ తెల్సండి రాజ్మ మేము కూడా తింటాము.
ఆ ఆ రాజమాని మామూల్గా పూరి చేసినప్పుడు పూరిక కూర కిందే కాకుండా. రాజ్మాని మనం రేపు బెండకయ పులుసు పెట్టాలనుకోండి ఈ రోజు రాత్రే. అంటే మరుసటి రోజు రాత్రే నేను రాజ్మాని నానబెట్టుకుంటాను తెల్లవారింత. బెండకాయ పులుసు చేసేటప్పుడు దాన్ని కుక్కర్లో వేసేసి. ఒకటి లేదా రెండు విజుల్లే రానిస్తాను. చక్కగా మెత్తగా ఉడ్కిపోతుంది దాన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసి. ఏ మనం. బెండకాయ పులుసు చేయ్డానికి ఏముంటది కదండి తయారు చేసే విధానం ముందుగా ఓ పాత్ర తీస్కు. కొని నూనె వేడెక్కకా ఆవాలు, జీలకర. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి, అల్లం. అల్లం వెల్లుల్లిపై తురుము ఇది వేసి ఇది మగ్గాక బెండకాయ ముక్కలేస్తాను. బెండకాయ ముక్కలైతే బెండకాయ ముక్కలు కూడా కాస్తా చక్కగా మగ్గిన్తర్వాత. ఉప్పు కారం వేసేసి అది కూడా మగ్గిన తర్వాత. చింతపండు పులుసు పోస్తారు అంటే చింతపండు చాలా తక్కువ తీస్కొని. వాటర్ ఎక్కువ వేస్తాను వేసేసి. అలా తింటే బలం కాదనే ఇలా రాజ్మాని. ఈ వాటర్ వేస్తా కదండి ఆ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు ఈ రాజ్మ మెత్తగా చేసు. కుంటాను కదా నేను దాన్ని ఆ పులుసు కూరలో ఎస్తాను. అలా వయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది చాలా బలం కూడా పిల్లలకి. ఒక ఈ ఒక రాజ్మ ఒకటే కదండి ఇప్పుడు రసాలు చేస్కోవాల అనుకోండి రసం కూడా పెద్ద. బలమేం కాదు రసంలో చింతపండేయకుండ టమాటా వేసి రసాలు చేస్తారు ఎక్కువ. ఆ రసాలను కూడా ఏం చేస్తాను శనగపప్పు ఉంటది కదండీ. చెనపప్పు కూడా సేమ్ ఇదే మాదిరి మర్సటి రోజగ నానబెట్టుకుంటాను. దాన్ని డైరెక్ట్ కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు కానీ గ్యాస్ ఆదా చేయడం కోసం. మంచిగా ఎప్పుడు కాని ఏ పప్పైనా సరే కందిపప్పు గాని పెసరిపప్పు గాని. నానబెట్టడం వల్ల దానిట్లో ఉన్న పోషక విలువలు ఇంకెక్కువ పెరుగుతాయి. త్వరగా ఉడికిపోతుంది దాన్ని కూడా అలానే మంచిగా మెత్తగా. చేసుకొని ఆ రసం దాంట్లో కూడా ఏస్తాను. ఎప్పుడు నువ్వుల పొడి ఏ పులుసు కూరలు చేసినా కొద్దిగా నువ్వుల పొడి. ఆ పుట్నాల పొడి. పుట్నాల పొడికని ఎక్కువ నువ్వులు పొడి ఎక్కువ వేస్తాను నువ్వులు. జీలకర మెంతులు ఈ జీలకర మెంతులు కూడా అంటే అందరు వేస్తారు. ఈ నువ్వుల పొడి కూడా అందరు వేసుకుంటన్నారండి ఇప్పుడు అందరూ ఆరోగ్యమే కదండి. చూసుకునేది ఇలాంటివి అన్నీ అనమాట. ఇవన్నీ నేను ఎక్కడో చూసి నేర్చు. ఉండే కాదు ఇవన్నీ మా అత్తయ్య గారు ఇలానే చేస్తారు నా పెళ్లాయిని కాంచి మా అత్తయ్య గారు. దగ్గర చూసి నేర్చుకున్న వంటలే. నేను మా అత్తయ్య గరు చేస్తారు ఇలాంటి వంటలన్నీ.
హమ్ చాలా బాగా చెప్పరసలే ఇట్ ఇట్లా వెరైటీ వెరైటీగా కూడా వండుకుంటారా ఎక్కువ నేను బెండకాయ పుల్సు లో చింతపండు వేసి చేయడమే చూశాను కానీ మీరు కొత్తగా చెప్పారు
మీరు కూడా ఇలా ఎప్పుడైనా తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యం కూడా పిల్లలకి కి గాని పెద్ద వాళ్ళకి గాని మా ఇంట్లో మా మావయ్య గారు అంటారు అయ మా మామయ్యా గారికి ఒక ఎయిట్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి కానీ చాలా చాలా చాలా
గట్టిగా ఉంటారా ఇలా ఇలా ఇలాంటి ఫుడ్ తినడానికి ఎవ్వరైనా గట్టిగానే ఉంటారు ఎక్కువ
మా మామయ్య గారైతే
అదే అదే
ఎటువంటి అనారోగ్యాలు ఉండవు
ఇంత మంచి ఇంత మంచిగా ఫుడ్ పెట్టినా ఇంక ఎవ్వరైనా ఆరోగ్యంగానే ఉంటరె కాకపోతే ఇప్పుడు ఉన్న రోజులలో ఎక్కువ బయట ఫాస్ట్ ఫుడ్ తింటున్నారే ఇప్పు ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ పీపుల్ కానీ మీరు చెప్పినట్టు అలా ఫుడ్ తీసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా
అవునండి అవునవునండి
ఇంకా మీరు ఇంకా మీరు ఏటైనా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్డు తీసుకెళ్తారు క్యారీ చేస్తారు
ఆ చెప్పను కదండి నేను రొట్టెలు చేస్తానండి రొట్టెలు రెండు రోజులు ఉంటాయి కదండి పాడవవ్వు కుండా రొట్టెలు వెళ్లేే రోజు మాత్రం నిమ్మకాయ పులిహోర లేదా మామిడికాయ పులిహోర అది ఒక రోజు అంటే ఒక పూట తినడానికి అందరికి ఉపయోగపడుతుంది రొట్టెలనుకోండి ఈ రోజు నైట్ తినొచ్చు మరుసటి రోజు ఉదయం కూడా తినొచ్చు మనం అలాగే మనం మామూలుగా ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఏమైనా పిల్లలకి ఆకలి ఏసినా ఏమైనా తినాలనిపించినా బయట ఎక్కువ కొనుక్కోకుండా డానికి అటుకులు అటుకులు చుడవ మరమరాలు
మీరు ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడే కాకుండా నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయట ఫుడ్ తిం తింటారా
ఆ లేదండి అసలు చాలా తక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఆ మేము కనీసం ఉదయం సమయంలో గుడా ఇడ్లీ దోశ అలాంటివి గూడా ఎప్పుడు తెప్పించుకోం ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను ఒకవేళ అనారోగ్యం పాలైనా నాకు చేసే ఓపికి లేకపోయినా మా సారైనా ఇంట్లో మరమరాలున్న ఆ మరమరాలతో గూడా తను ఉల్లిపాయలు టమాటా ముక్కలు వాటిని కాస్త నీళ్ళలో వేసి తీసేసి ఏదొ ఒకటి అల్పాహారం కింద చేసి పాపకు పెడతారు ఇగ అది గుడా చేయలేని పరిస్థితిలో టైం అయితుంది పిల్లలకి సమయం అవుతుంది స్కూల్ కేళ్ళాలి మా వారు వీళ్ళు త ఉదయం ఎనిమిదింటికి వేళ్ళిపోతారు అప్పుడు గూడ వాటిలోనే కొద్దిగా ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కాస్తా నెయ్యి వేసుకొని తినేస్తారు
అంటే మీరు ఎక్కువ బయట పద బయట పదార్థాలు కాకుండా ఎక్కువ ఇంట్లోనే తీస్ కుంటారు అంతేనా అసలు బయటే బయట అస్సలుకే తినరు
ఆహ లేదండి ఇంటి ద ఇంటి వదున్నప్పుడు తినము కాపోతే ఎప్పుడైనా ప్రయాణాలు చేసినప్పుడు తప్పదు గదండి ఇంకా అప్పుడు తప్పదు గదండి ఎలాగో తినాల్సిందే కాబట్టి అలాంటి సమయంలో దిగుతాం ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రం అసలు తినమండి ఎ ఎక్కువ ఇంట్లోనే చేస్తాను ఎక్కువ ఇంట ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను బయటికి ఎళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికేళ్ళినప్పుడు పిల్లలకి ఇలానే బాగా వాటర్ తప్పికనా వాటర్ అంటే తప్పదు తీసు
సరే సరే అండి మేం కూడా ఎక్కువ మీరు చెప్పిన ఐటమ్స్ ఇంట్లో ప్రయత్నించి చూస్తామండి సరే అండి థ్యాంక్స్ ఉమ్ థ్యాంక్స్ అండి